హాలో.
హాలో.
హాయ్ ఎలా ఉన్నారు.
హాయ్ బాగున్నావండి మీరు ఎలా ఉన్నారు
మేం బాగానే ఉన్నాండి చేసారా టిఫిన్
చేసామండి మీరు చేసార టిఫిన
చేసారు ఇవాళ స్పెషల్
మాది గారె చెప్ప పాతి ఎగ్ ఫ్రై
ఆ
మీరు తిన్నారా టిఫిను
ఆ తిన్నామండి
ఏం తిన్నారు
ఆ నిను పట్టేసింది
మ్మ్ పిల్లలు ఏం చూస్తున్నారు బాగున్నారా
పిల్లలు ఆ బాగానే ఉన్నారండి
మ్మ్
ఏం చేస్తున్నారు ఇంకా అందరు బాగున్నార రా మీ అమ్మ వాళ్ళు మీ నాన్నవాళ్ళు మీ బాబ
అం అందరు బాగున్నారు
ఎమ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి
మధ్యాహ్నం భోజనం ప్రిపేర్ చేస్తాం అమండి వర్షం పడుతుందా అక్కడ
ఆ పడట్లా గాలి వీస్తుంది బీఫ్ మరియాట్టా మిక్స్ సిలో ఎస్ సి తిప్పితే క్రిస్పీగా వస్తాయి కదా మరి
బీఫ్ మిక్సీలో వేసి దాంట్లో ఏమో ఆ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి గ్రైండ్ చేసేసి కుక్కర్ లో కూడా ఒక ఫైవ్ సిక్స్ వచ్చిన తర్వాత అప్పుడు తీసి ఫ్రై చేయయండి హై ఫ్లేవెల్లో ఫ్రై చేయండి హైపెట్టి ఫ్రై చేసినప్పుడు అలాం వెళ్ళ పేస్ట్ కొంచెం వేసి ఫ్రై చేసి కారం ఎసి తీసేయండి
అం అః
ఉండ
ఆ
పిల్లలు గూడా చక్కగా తినొచ్చు అలా చేస్తే
ఉడికించేటప్పుడే ఎ అల్లం అల్లం పేస్ట్
ఉడిక్కిచేటప్పుడు వేయకూడదు ఫ్రై చేసేటప్పుడు వేయ్యాలి
ఉహూమ్ మొత్తం వేయించిన తర్వాత అది బీఫ్ వేసి యాల ఆ
ఆయిల్ ఎక్కువేయండి ఫ్రై కి ఆయిల్ ఎక్కువేసేసి ఫ్రై చేస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కార మే కారం కొత్తిమీర ఎసేసి ఒక రెండు నిమిషాలు అలా పెట్టేసి తీసేయండి
ఉహూ
మెత్తగా పిల్లలు ఎందంటే గట్
ఫస్ట్ ఫస్ట్ ఉల్లిపాయలు ఏపీ ఎయాల బా ఎయించి
వద్దు ఓద్దు ఓదు ఆహా ఉల్లిపాయలు మనం కుక్కర్లో అవి వండుతున్నప్పుడే ఉల్లిపాయలు వేయాలి. మెత్తగ అయిపోయిది అది స్మెల్ బాగుంటది. మళ్ళ దీనికి సపరేట్ గా కడి పెట్టినప్పుడు లేకు కొడదు.
ఆహ్ మిక్సీలో వేసిందండి మా అమ్మ. చెప్పండి.
మిక్సిలో ఎసారా దాంట్లో ఏమేమి వేసారు. మిక్సీలో ఉల్లి. ఉల్లిపాయలు వేయండి.
మిక్సీలో ఉల్లిపాయలు వేయాలంట. ఆహ్ టేస్ట్.
బీఫ్ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయండి.
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్. కోలై
లవంగా చెక్క యాలుకలు వేసేయండి
ఆహ్.
వేసి ఒక రా. కొంచెం మెత్తగాయేలా తిప్పుకోండి. ఉప్పు. ఉప్పు కూడా వేయండి.
ఆహ్.
మెత్తగా వేయ వెయ్యాగ మెత్తగా వేసిన తర్వాత తీసి కుక్కర్లో వేయండి. కొంచెం వాటర్ వేయండి ఒక. టీ గ్లాస్ అంతా వాటర్ పోయండి.
ఆహ్.
టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసి కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు. ఆరు విజులు వచ్చిన తర్వాత తీయండి
ఆ ఆ చెప్పండి
ఆ మూత తీసేసి కడాయి పెట్టి హై ఫ్లేమ్ లో ఫ్రై చేయండి
ఓహో అంటే మామ్మ ఎప్పుడు ఉడికేసి కిందదీ మిక్సీ మిక్సీలో వేసేసింది ఎట్లా చేయాలి ఇప్పుడు
అది ఆల్రెడీ భోంజేసారా
ఆ
బాయిల్ చేస్తే అది మరి మిక్సీలో వేస్తే బాగోదుగా టేస్ట్ మారిద్ది దానికి బాల్ చేసిన్ దాన్ని చేత్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ జేయండి కట్ జేసేసి ఆయిల్ క్కువ పోసి ఫ్రై చేయండి అప్పుడు
ఇప్పుడు మిక్సీసి మిక్సీ లో ఏసేసింది
వేసేసారా మరీ మెత్తగా చే రండ అయితే
మె
మరీ మెత్తగా చేయకండి
వర్షం పడుతుందా మీకక్కడ
పడుతుందండీ ఇప్పుడే చిినకుడు ఒకటి రెండు పడుతూ ఉన్నాయి
ఆ ఎక్కువ గా
హుమ్
మీ పిల్లలు ఏం చేస్తున్నారు
మా పిల్లలు ఇప్పుడే లెగసాడు మా అబ్బాయి చిన్నబ్బాయి నెక్స్ట్ మా మా పెళ్లి ఉంది మా చెల్లి ఉంది చెల్లితో ఆడుకుంటాడు
ఆహా మీ చెల్లెలు బాగున్నారా
ఆ బా బాగానండి అంటే మా పో వల్ళకి
ఊరికేలమ్ ఆహ్ హ్మ్మ్
అక్కడ పొండు తయార తయారీ చేయ్యాలి
హ్మ్మ్ ఇంకేంటండి బాగున్నారండి బాగున్నారు అ సమ్మర్ హాలిడేస్ ఎక్కడికి వెళ్ళలేదా సమ్మర్ హాలిడేస్ ఎక్కడికి వెళ్ళలేదా
ఎల్లాది అంటే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్నాను నేను మొన్న అక్క వాళ్ళ ఇంటికిెళ్ళి ఎల్దా అనుపి
ఉమ్మ్
సరిగ గంధడు ఎలాాంట తర తెలిచ్చది
సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయినాయిగాండి ఎండలు పోయి వానలు స్టార్ స్టార్ట్ అయినయ్
ఆ ఇంకేం ఎల్థం
ఉమ్
హూ ఇంకేం చేస్తున్నారు
ఏం చేయ
మధ్యాహ్నం ఏం చేస్తా న్నారు మీ అమ్మగారు కూర
కరీ చేస్తున్నారు మటన్ కర్రీ బాగరా
ఎలా ఉంది బాగుందా
బాగుందండి
పాపం అందరిని చేసి చేసి పని అలసిపోతుంది
అల్సిపోతున్నారు ఉమ్
ఎలా ఉంది మీ నాన్నగారికి హెల్త్ బాగుందా
ఆ బాగుందండి
ఉమ్
ఇంకేంటండి అమ్మా ఇప్పుడే టిఫిన్ చేసి అలా కూర్చు
మీ అన్నగారు మీ అన్నగారు ఎం జస్ట్
మా అన్నగాడు మా అన్నగాడు ఇప్పుడే బయటకు వెళ్తున్నాడు బయటికి వెళ్తున్నాడండి
ఉమ్ హు ఏంటి విషయాలు టిఫిన్ చేసార మీ అన్న మీ తమ్ముడు
తొక్కద్దు అది
నేను తాగుతున్నాను టీ
టీ తాగుతానే రిఫ్రెష్ గా ఉంటందండి మైండ్
హు హు మైండ్ ఫ్రెష్ గుంటే హల్త్ పాడయిపోయిద్ ఎండేకు ఇంటేకి వస్తున్
అలవాటు అయిపోయిందిగా టీ తాగడం అలవాటుయిపోయింది టీ తాగడం అలవాటు అయిపోయిందండి
ఉ ఉ హ అట్లా అలవాటు చేసుకున్నారు మీరు మరి ఏం చేద్దాం
ఉ ఊమ్ అవును
మొత్తం తయారు చేసింది
తయారు చేస్తున్నారా
ఆ
ఉ మ్ ఇంకేంటండి అందరు బాగున్నారా మీ అత్తయ్య వాళ్ళు మీ మామయ్య వాళ్ళు ఏమి వండలేదండి
హలో
హలో ఆ చెప్పండి
ఏం చేస్తున్నారు ఇంకా
ఉం ఏమీ లేదండి చెప్పాలి మీరే ఇంకేమన్నా ఉంటే సంగతులు మీ అత్తయ వాళ్ళు బాగున్నారా మీ అత్తయ వాళ్ళు మామయ్య వాళ్ళు
ఆ అందరూ బాగానే ఉన్నారండి.
ఈ సమ్మర్ లో ఫంక్షన్లు పెళ్ళిలు అవ్వలేదా
ఆ పెళ్ళయితే మ మమ్మోళ్ల ఇంటికి వచ్చామండి.
ఉమ్
జూన్ రెండు రోజులుండి ఇంక వెళ్ళిపోయా
డొ రెండు రోజులుండి వెళి
ఆ
ఉమ్మ్
పెళ్ళికి వచ్చి వెళ్ళిపోయాం మళ్ళీ వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళాను కదా మా అమ్మకు బాగోపోతే మళ్ళీ వచ్చాను వారం అయింది నేను వెళ్ళి మళ్ళీ వచ్ చ్చెను మమ్మొలింటికి బాగొకపోతే మమ్మీకి అంటే ఉందామని రాల నేను నువ్ మాముల్గా చూసేళ్ళ్దామని వచ్చేటప్పటికి ఆ అమ్మాయి చాలా నీరసం అయిపోయింది. చేయి నొప్పితో అందుకని ఇంకానీ ఉండమన్నారు మాఅత్తగారు ఉండమని చెప్పి వెళ్ళిపోయారు అ
హ్మ్ అమ్మ హెల్త్ బాలేదనా
ఆ
హ్మ్ ఉమ్ ఉమ్మ్
మాఅమ్మకి మా నాన్నకేమో కన్ కంటి ఇదోక గుల్ళలాగ వచ్చింది వేడి వల్ల అంటఅది.
ఉం ఇప్పుడు ఎలా ఉంది.
ఇప్పుడు పర్వాల గురించి వాళ్ళెల్లి ఇద్దరినీ చూపించకోమనండి.
హ్మ్
అదే చూడాలి ఎల్లుండి వెళ్తాం వెళ్తాం అంటుంటే సాయంత్రం అయినా ఇప్పుడైనా వెళ్ళండి అంటే సాయంత్రం వెళ్తాం అన్నారు.
హ్మ్ సరే
ఓ అల్దరికి బాగోలేదు లేప్పటికి ఆ ఉండమన్నారు మా చెల్లి కూడా లేదు కదా ఊరికి వెళ్ళింది ట్రైనింగ్ తీసుకోవడానికి అందుకని ఉన్నాను ఇంకా
హ్మ్ జాగ్రత్తగా చూసుకోండి మరి
ఆ
ఉమ్
ఏం చేస్తున్నారింకా
ఇంకేమి లేదండి చెప్పాలి, మీరే మటను వండుతున్నారండి
ఓ మటనా ఉమ్ మీ వదినగారు ఎం చేస్తున్నారు
ఆ మీవ మా వదిన గారు అటు ఇటు తిరుగుతున్నారు ఏం చేస్తారు
ఉహూ
ఉహూ
వావ్ సారి అందరూ
ఏండీ హలో
హలో
ఆ చెప్పండి
హలో సరేనండి బాయ్ ధన్యవాదాలు హలో
థాంక్స్ అండి ధన్యవాదాలు
థ్యాంక్
క్యాబేజీ